ఏం లెదు మేడమ్ కూర్చున్నా పాలు తాగేసి ఇప్పుడే బ్రెడ్ తినేసి కూర్చు స్తున్నాం మేడం మీరేం చేస్తుారు
నేను మేమి ఇంకా డిన్నర్ చేయలేదండి చెయ్యాలి
ఏం కర్రీ వండినావు మేడం ఏం కర్రీ వండిరః
మేమా ఈరోజు టమాటా పచ్చడి పెట్టుకున్నామండి అంటే టెంపరరీ పచ్చడి పెడతాం కదా అది పెట్టా మన్నమాట టెంపరరీ అప్పటికప్పుడు చేసి పెట్టుకునే టమాటా పచ్చడి పప్పు జ జస్ట్ పప్పు దాంట్లో పచ్చడి నెయ్యి బాగుంటది కదా అప్పుడప్పుడు చేసిన పచ్చడి ఇంకా ఏం చేస్తున్నారు
ఏ ఏ లే మేడం కూ ఉన్నాను టీవీ చూస పాట పెట్టుకున్నాం మా దేవుడు పాటలు వస్తాయిగా పెట్టుకొని చూస్తున్నాం మేడం మీరు మీరు టూర్ కెట్లా వెళ్తారు మేడంమ్ టూర్ కి వెళ్తారా మేడం మీరు
ఆ వెళ్తామండి వె వెళ్ళే వాళ్ళము ఈ మధ్య కొంచం తగ్గించాంము కాని ఆ పిల్లలకి హాలిడేస్ అప్పుడు వెళ్ళే వాళ్ళం ఇప్పుడంతా వీళ్ళు బిజీ అయిపోయారు కదా అందుకని ఇప్పుడు పెద్దగా వెళ్ళటం లేదు అప్పుడు మాత్రం వెళ్ళే వాళ్ళం హైదరాబాద్ లో ఉంటాము యాక్చువల్ మేము అక్కడ అన్నీ చూసాము అంటే మంత్లీ వన్స్ ఏదో ఒక ప్లేస్కి వెళ్తాము
ఆ ప్లేస్ లో వెళ్ళినప్పుడు ఎలా ఉంటది మేడం మీకు
ఆ ఒక రోజు ఆ రామోజీ ఫిలిమ్ సిటీ అని ఒక రోజు ఒకసారి గోల్కొండ పోర్ట్ అని ఫోర్ట్ కి అట్లా అనమాట ఆ రోజు పెందలాడు బయలుదేర వెళ్ళి కొంచెం ఒక్కొక్కసారి అక్కడే తినేస్తాము ఒక్కొక్కసారి మేమే వండుకొని తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని తింటాము బాగుంటది అదంతా ఉమ్
ఇప్పుడు రామజీ ఫిలిం సీట్ చూశారు అంటారు కదా మేడం మీరు అప్పుడు అక్కడ ప్రదేశాలు ఎట్లుంటది బాగుంటదా
డి చాలా చూడదగ్గ ప్రదేశం అది ఆ రామోజీ ఫిలిమ్ సిటీ లో ఒక్కొక్కసారి మనం వెళ్ళిన లక్ ఆ ఇది షూటింగ్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఉమ్ ఉమ్ బో స్ అన్ని దొరుకుతాయండి అన్ని అన్నీ జరుగుతయి అది వాళ్ళ లక్ అనమాట మనం వెళ్ళిన టైంకి ఏదన్నా ఉందనుకోండి చూడవచ్చు ఆ ఒకసారి మేము వెళ్ళే సమయానికి ఏదో సీరియల్ జరుగుతు ఉంది అది కొంచెం అంటే అవుట్డోర్ షూటింగ్ ఉంటది కదా అలా అనమాట ఆ అది చూసాము తర్వాత మనకి సినిమాలలో కనిపించేవన్నీ కూడా అక్కడ అంతా స్టూడియోస్ లాగా ఉంటది కదా రైల్వే స్టేషన్ టెంగని ఆ అత్తారింటికి దారేది సినిమా ఉంది కదా దాంట్లో రైల్వే స్టేషన్ పెద్దగా కనిపిస్తుంది కానీ జనరల్ గా అది చాలా చిన్నది
చిన్నది
చిన్నది ఒక ఒక ఫిఫ్టీ మీటర్స్ ఒక హండ్రెడ్ మీటర్స్ ఉంటది దాన్నే పెద్దగా చూపిస్తారనమాట
టీవీలో చి సినిమాలో
చర్లో కానీ చాలా పెద్దగా ఉన్నట్టు చూ ప్రతిదీ అంతే గార్డెన్స్ కానీ ఏమైనా అట్లానే చూపిస్తారు ఆ తర్వాత ఒక సంవత్సరం మేము ఊటీ వెళ్ళామండి
ఆవు
బాగుంటుంది అసలు కాకపోతే ఏంటే సమ్మర్లో వెళ్ళాలి ఊటీకి సమ్మర్లో వెళ్తే చల్లగా అట్లా ఉంటుంది కొండపైకి వెళ్ళొచ్చు తర్వాత అక్కడ పెద్ద గార్డెన్స్ ఉంటాయి కదా ఉమ్ వాటి ఊటీలో కూడా సినిమా షూటింగ్స్ అవి జరుగుతా ఉంటాయి బాగుంటాయి
ఊటీకి వెళ్ళినప్పుడు అక్కడనే లంచ్ చేస్తారా మేడం లేక కుంటే ఓటల్లో ఏమైనా చేస్త తరా మేడం మీరు
టెల్స్ ఉంటాయి కదా
ఉమ్
అక్కడ హోటల్స్ ఉంటాయి అక్కడ లంచ్ చేసుకొని మళ్ళీ కొన్ని ప్రదేశాలు కొంచం సేపు అక్కడ గార్డెన్స్ కూర్చొని అట్లా అటు ఇటు తిరిగి ఎంజాయ్ చేసి మళ్ళీ ఈవినింగ్ టైమ్ కి వచ్చేస్తాం బైటకి
అంటే రెంట్ రెంటు తీసుకుంటారా మేడం మీరు అక్కడ ఉ ఉన్నప్పుడు
ఉంటాయి కదా రెసిడెన్షియల్ హోటల్స్ అవి ఉంటాయి కానీ మేము నైట్ వరకి మెడ్రాస్ లో మా రిలటివ్స్ దగ్గరికి వెళ్ళాము ఇంకా అక్కడికి దగ్గర అనమాట మెడ్రాస్ నుంచి ఊటీ ఊటీ వెళ్ళిపోయి మార్నింగ్ వెళ్ళిపోయాము అన్ని చూసుకోని మళ్ళీ నైట్కి అంతా రిటర్న్ అయిపోయాము నైట్ అక్కడ స్టే చేయలే ఉమ్
ఏమైనా పిక్చర్ చూస్తారా మేడం సినిమాలు చూస్తారా మేడం మీరు
నేను ఆ చూస్తాను కాకపోతే ఈ మధ్య థియేటర్స్ ఎక్కువ వెళ్ళటం లేదు ఆ ఇంట్లోనే ఆ ఇంట్లోనే చూస్తాము టీవీలో ఆ టీవీలో కానీ హాట్స్టార్ వాటిల్లో వస్తాయి కదా ఉమ్ ఇంకా వాటిలో చూస్తా ఉంటం కానీ పిక్చర్స్ చూస్తాం బయట కూడా బాహుబలి చూశాను బాహుబలి చూసి తర్వాత ఈ మధ్యలో ఆ ఈ కొత్త సినిమాలు ఏం చూడలేదు
హా
ఉమ్ మీరు
మేము ఎక్కువ సినిమాలు చూడాన్ మేడం అసలు చెప్పాలంటే అప్పుడు అప్పుడప్పుడు అప్పుడప్పుడే చూస్తాం
అంతేలే అబ్బో మేం కూడా ఇప్పుడు చూస్తూ ఉన్నాము కాలేజీలోనే
హూ హూ అలాగా మేడం సినిమాలు అంటే కొంచెం అంటే మనం సీరియల్ లేడీస్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము దానికి సినిమా కంటే అదే ఎక్కువ ఇస్తున్నారు మేడం దానికి
చూస్తున్నారు ఈ రోజు
అంటే ఈటీవీ సీరియల్ చూస్తారా మేడం మీరు జీ తెలుగు సీరియల్ చూస్త
ఆ అదే హాట్ స్టార్ అదే స్టార్ టీవీ ఉంటది కదా స్ట స్టార్ చానల్ ఏదో ఉంది కదా దాంట్లో చూస్తాను దాంట్లో సీరియల్స్ వస్తాయి అవి చూస్తా
మేడం మీకు ఖుషి సినిమా హీరో ఎవరంటే ఇష్టం మేడం మీకు హీరో
అంటే నాకు మహేష్ బాబు అంటే ఇష్టం మా పిల్లకి కూడా ఆ ఆ పిల్లలకి ఎందుకంటే కొద్దిగా హిందీ యాక్టర్స్ వాళ్ళు ఇష్టం కానీ నాకు మాత్రం మహేష్ బాబు అంటే ఇష్టం
ఆ ఎట్లా ఇష్టపడతారు మేడం అంటే అంటే ఏవి విధంగా చేసినప్పుడు బాగా ఇష్
ఆ ఎందుకు అసలుండి ఆ అసలు నిజానికి మహేష్ బాబు ఎందు కి ఇష్టమో చెప్పండి నాక్
ఆ చెప్పండి మేడం ఆ
ఆయన కొడుకు కాబట్టి మహేష్ ఇష్టం అంతే కాని స్పెషల్ గా అలా ఏం కాదు మ్మ్ బాంటది ఫ్యాషన్ బాగుంటదండి ఆ నాకు వచ్చు అలానే అండి అన్ని అన్ని పిచ్చర్స్ చూస్తాను
అంటే మీక్యు ఇప్పుడు హీరోని అంటే ఎవరిష్టం మేడం మీ హ్హ
హీరోయిన్ ఓ హీరోయిన్స్ అయితే నాకు జైసుధా ఇష్టం
అఫ్ వాళ్ళని ఎట్లా ఇష్టపడతారు ఎట్లు ఇష్టపడ్డారు మీరు
అంటే వాళ్ళు మంచి యాక్షన్ సినిమాల్ బాంటయ్ కదా ఆ ఇప్పుడున్న వాళ్ళల్లో అయితే నయిన్ తార ఆ ఇంకో అమ్మాయి ఉంది కదా అనుష్క అనుష్క ఆ వాళ్ళు ఇష్టం రష్మిక ఇష్టం
హ్మ్
అట్లా వాళ్ళ పిచర్స్ చూస్తాను నేను
అమ్మో
మీకు మీకు ఎవరంటె ఇష్టం
మేడం నేను చెప్పాలంటే నాకి ఏ సింహాలన్ అంటే అన్ని సినిమాలు చూసినప్పుడు అన్ని సింమాల్లోయి ఏ హీరోలైతే వస్తరో వాళ్ళకే అట్రాక్ట్ అయితా
ఆ స్టోరీకి ఆ హీరో బాగున్నాడు ఆ హీరోయిన్ బాగుంది అనుకుంటే వాళ్ళని ఇష్టపడతాం. ఆ సినిమా అయిపోయేంత వరకు కొన్ని రోజులు ఒక టూ త్రీ డేస్ ఆ సినిమా మెమోరీస్ ఉన్నంత సేపు ఆ తర్వాత ఇంకో సినిమా వస్తే వాళ్ళనే ఇష్టపడ
ఆ అట్ల అట్లా ఇష్టపడతాం కాకుంటే ఆ ఏ సినిమా అయి తే సినిమాలు ఎక్కువ బాగ మంచిది తీస్తారు ఆ సినిమా హీరోలకి ఇష్టపడతాం అట్లుంటది మేడం మాక్కూడా సేమ్ మేడం హుహు
అలా ఏం ఉండదండి. చాలా మందికి ఉండదట్ట.
కానీ చాలా మంది బాగా ఇన్ ఉ వాళ్ళకే ప్రాప్ట్ ఫ్యాన్స్ ఉంటారు మేడం వాళ్ళకి అసలు వదిలిపెట్టరు ఆ ఫ్యాన్స్ కి అసలు అసలు అట్లా అట్రాక్ట్ అయితరు వాళ్ళు
అవునవును ఇంక పిల్లలంటారా వాళ్ళ ఇష్టం హిందీ సినిమాలు అవి ఇవి వాళ్ళు ఎక్కువ చూస్తుంటారు. ఆ మేమంటే ఎక్కువ తెలుగు సినిమాలే చూస్తాను నేను హా పెద్దగా హింది సిన్ ఆ హిందీ సినిమాలు ఎప్పుడన్నా ఊనిగా అట్ల చూస్తాం గాని కంపల్సరిగా అలా ఏం లేదు పిక్చర్ అంటే టైంపాస్ అంతే కానీ ఖచ్చితంగా వీక్లో మంత్లీ ఒక సినిమా వెళ్ళాలి అలా ఏమి ఉండదు
ఎవరికి ఉండదుగా మేడ అట్లా మాకు కూడా అంతే మేం కూడా సే
తర్వాత అందరూ ఈ సినిమా చాలా బాగుంది అంటే చూస్తాం అది
అది కూడా ఇప్పుడు ఎట్ల వస్తుంది మేడం చెప్పనా మేడం ఇప్పుడు మనం పి ఇప్పుడు థియేటర్ కెళ్ళకుండా మా వాళ్ళు ఏం చేస్తారంటే సినిమా సినిమాలో పెట్ టీవీలో పెట్టేస్ స్తరు. టీవీలో కనెక్ట్ చేస్తున్నారు టీవిలో అట్ల చూసుకుం కున్నాం మేము
అవునవును అద్ అట్నే చెప్పావ్ మనం అక్కడికి వెళ్ళి చూసి ఆ విసుగు థియేటర్లు ఆ గొడవలు అయన్నీ పల్లెక ఇంట్లోనే చూసుకుంటున్నారు మంచిగా మ్మ్ ఇన్ ఇంకా మీకు మీకు ఓ మీకు ఎవరి ఇష్టం హీరోయిన్స్ లో
చెప్పానుగా మేడం హీరోని సిల్లు కానీ హీరోలు కాని మనం గు ఏది ఉండదు మన సినిమా ఏ చూస్త తామో దాన్కె అట్రాక్ట్ అయతామ్ వాళ్ళ
కరెక్ట్ అం తర్వాత మళ్ళీ ఒక టూ త్రీ డేస్ ఆ పిక్చర్ గుర్తు ఉన్న అంత సేపు వాళ్ళే ఇష్టం
ఆ వాళ్ళు ఇష్టపడతాం ఆ వాళ్ళకి ఇష్టపడతాం అట్లుంటది
అవును
మరి డిన్నర్ ఏంటి మేడం హిందీ సినిమాలు చూడను మేడం నేను మేము అసలు మ్మ్ చూడం చూడం మేడం హిందీ సినిమాలు చూడము మేము చూస్తే మొత్తం తెలుగు సీరియలు సినిమాలు అమ్ పిల్లలు వస్త పిల్లలు రంగానే పిల్లలు పెడతారు కద మేడం ఇప్పుడు సినిమాలు
అవును
బాగుంటాయి ఇప్పుడు ఏదో కొత్త కొత్త కొత్త సినిమాలు వస్తున్న
అవును వసల పో ఏ పిచ్చి ము స సినిమాాలలు ఇప్పుడు తోడుకు
ఆ ఇంట్రెస్ట్ రావట్లేదు మేడం అంతా ఈ పని మీద ఎక్కువ పని మీద ఎక్కువ మునిగిపోయినా ఇప్పుడు ఎక్కువ వర్క్ అయితుంది కదా ఇంట్లో
ఏం చేశారు డిన్నర్ కి?
ఇంకి మేడం పొద్ అంటే పొద్దున్న మా పాపం స్కూల్ కాలేజ్ పోవాలని చెప్పేసి చిక్కన వన్ డినా మేడం చికెన్ ఉంది చికెన్ ఉంది చపాతీలు ఉన్నాయి
మరి మ చికె క చపాతీలు బాగుంటాయి అవును నేన్ తిననులే ఏ ట ఇంట్ండి అదే చాల హ్యాపీ మీరు మీరు మాత్రం ఎప్పుడో చేసుకోవాల్సి ఉంటుంది
అవును మేడమ్ ఇవగ ఏదో ఒకటి చేసుకోవాలి ఏదున్నా దానితో తినేస్తాం ఎడ్జస్ట్
అబ్బా లేడిస్ చాలు ఉ గట్టిగు నైటు రైస్ అయిపోతది ఏది ఉంటే అదిలే అని
మనకు పని చేసి చేసి అలసిపోతాం కదా మేడం ఓపిక ఉండదు కదా ఆ అందుకే ఏదై తే అంది అని చెప్పేసి అడ్జస్ట్ అయితాం
అవును
ఒక్కొక్కసారి తింటాం ఒక్కొ సరే ఓకే మేడం గుడ్ నైట్ బాయ్